వినిపిస్తుందండి బాగునారాఅ
అండి మీరు బాగున్నారా
బాగున్నామండి
ఏం చేస్తున్నారు నేనా ఏం లేదండి ఊరికే కూర్చున్నాను మీరు
నేను ఏం చేయలేదండి కూర్చొని ఉన్నానండి బయటికి వెళ్ళాలంటే అంటే భయంవెస్తుందండి
ఎందుకండి అట్లా అంటున్నారు
అయ్యో అవునండి సిటీ లో ఉంటాము ఎందు బయటికి వెళ్ళాలంటే అంటేనే భయం ఇస్తుందండి యాక్సిడెంట్లు రోజు రోజుకి చాలా అయి పోతున్నాయంండి
అవును అవునులేండి నేను న్యూస్ పేపర్లు అప్పుడప్పుడు చదువుతాంటాను అప్పుడు తెలుస్తుంటుంది. అలాగే మొబైల్ లో కొన్ని చూస్తాంటాను కదా యాక్సిడెంట్లు అంటా మళ్ళీ ఫైర్ ఇన్ సిడ్రిన్స్ అసంటా చాలా అయితున్నాయి. అసలు
రీసెంట్గా నేను అంటే మొన్న ఒక ఫ్రైడే థర్టీన్త్ ఫ్రైడే అని వచ్చిందండి అదేమంటే ప్రతి ఇయరు ఎప్పుడైనా కానీ ఫ్రైడే వచ్చినప్పుడు థర్టీన్త్ వస్తే ఆ రోజు చాలా యాక్సిడెంట్లు అయితాయండి. అది నేను కళ్ళారా అవునండి నేను నమ్మలేదండి దాని ముందు రోజు కన్నా ముందు రోజు వరకు తర్వాత్ అతనేను చూసినానండి కళ్లారా ఆ రోజంటా ఎంత మంది చనిపోయారు. తెలుసా అండి.
అండి అసలు నాకు ఇలాంటి విషయాలు తెలియదు కదండి అసలు
మళ్ళా రీసెంట్ గా బాంగ్ ళూరులో ఏదో ఫౌండర్ అయి నా బయటికి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నప్పుడు
అవును అవునండి అజి జి డ్ చాలా అసలు నిజ్జంగానే అసలు ఆ యాక్సిడెంట్ అయితే నేను నిజంగానే అసలు ఏడ్చానండి. నేను అసలు చెప్పాలంటే అసలు ఫ్యామిలీ. ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తము అసలు ఇంకా చిన్న పిల్లొల్లు ఉన్నారు. అసలు దాంట్ లో
దాంట్లో అది ట్రక్ అనేది దాని వాళ్ళ మీద పడి పోయిందండి.
అవునండి అసలు నిజంగానే ఇప్పుడు నిజంగానే చాలా యాక్సిడెంట్లు అయితున్నాయండి అసలు ఇక్కడనే నార్మల్ చిన్న చిన్న యాక్సిడెంట్లు అండి అసలు ఎంత ఈజీగా అయితున్నాయో తెలుసా! అసలు చ్ అసలు అది ఎవరు మిస్టేక్ అని కూడా చెప్పలేకపోతున్నామ అండి వాళ్
అవునువును
ఆ లేదంటే ఏమైనా తాగి అలా నడుపుతున్నారా లేదంటే మ్చ్ అంటే అన్కాన్షియస్ లో ఉండి చేస్తున్నారా అట్లా వాళ్ళకే తెలియాలండి. అసలు
అవునండి
ఏజైన వాళ్ళు కాదండి ఎంగుగా ఉండేవాళ్ళు కూడా అలా చేస్తున్నారండి అసలు దానికి
చ్ అంటే ఇంకొకటి ఏమంటే అప్పుడు నడిప్ చెప్పే వాళ్ళకి లైసెన్స్ వచ్చింటాయి అరే అటు సైడ్ కూడా ఫ్యామిలీ ఉంటుంది. మనకు కూడా ఫ్యామిలీ ఉంటుంది. కొంచెం నిదానంగా వెళ్ళాలి అని వాళ్ళు ఆలోచించారండి ఫాస్ట్ గా వెళ్ళాలి డెస్టినేషన్ రీచ్ చ్చవ్వాలి
నిజమేండి అదైతే అసలు వాళ్ళు కానీ అసలు వాళ్ళు బండి నడిపేటప్పుడు వాళ్ళ గురించి కాకుండా వాళ్ళ అమ్మా నాన్నలు వాళ్ళ కోసం ఉండే మ్చ్ అంటే వాళ్ళ గురించినే ఆలోచిస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్త చత్తగా పోతారు కదండి. మళ్ళీ ఇంకొకటి ఏం తెలుసా ఎక్కువ మంది హెల్మెట్ ధరించరండి. అది ఇంకా పెద్ద ఎట్లా చేస్తారు. అసలు హెల్మెట్ లేకుండా నిర్ మ్చ్ అంటే నిర్లక్ష్యం చేసుకుంటూ పోతారు. ఇప్పుడు నాట ఇక్కడే కాదు అసలు చాలా మంది ఇప్పుడు ఒక ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్జాంపుల్ గా మన ఇల్లే తీసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఇప్పుడు సపోజ్ ఉంటారు ఇంట్లో ఉండే వాళ్ళు అంటే ఏమి ఆ అంటే ఈవ్ వినిపిస్తుందండీ హ్ వినపడలేదా మీకు ఓం మా మైసు
చెప్పండి చెప్పండి
అదే అంటే ఇప్పుడు ఎట్లయిపోతుందంటే హెల్మెట్ ని కూడా ధరించకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ చుప్ వాళ్ళ ప్రాణాల మీదకెనే తెచ్చుకునేలా అయిపోయిందండి ఇప్పుడు.
అవునండి ఎట్లా అంటే ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు చుప్ ఎంత్ ఎంత మంది అయినా కూడా వాళ్ళు ఎన్ని అడ్డ అడ్డుకున్నా కూడా వాళ్ళు వినట్లేదు
అవును అవును అవునండి.
ఏం దో అండి చుప్ అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది. మనము నిదానంగా వెళ్ళాలి లి అని
అవునండి కానీ ఏం చేస్తారండి అసలు వాళ్ళు విన
టె. అండి ఎదురు నుంచి వచ్చి బండ్లు కొడతాయేమో యాక్సిడెంట్లు అయితాయేమో అని అనిపించేది. ఇప్పుడేమో మొన్న అది ఇన్సిడెంట్ చూసిన తర్వాత నుంచి ఈ లారీల మధ్యలో వెళ్ళాలంటేనే భయ అవుతుందండి.
అవును అవునండి. నిజంగనే ఏం చేసేకయితే చెప్పండి వాళ్ళు వాళ్ళ జాగ్రత్తలో ఉండి వాళ్ళని వాళ్ళు చూసుకుంటూ పోవాలె గాని చుప్ ఏమి ఊమ్మ్ లో వీళ్లే నిర్లక్ష్యం చేస్ తే ఇంకేం చేస్తారు చెప్పండి. జనాలు బ అంటే ఒక్కరు ఒక్కరు అంటే ఇప్పుడు చూడండి. ఒకరిని చూసి నేర్చుకోవాలి ఎప్పుడు ఒకరు హెల్మెట్ ధరించలేదంటే వై వాళ్ళే ధరించలేదింక మేమేం ధరిస్తాం లేండి అన్నట్టుగా ఉంటారు ఇప్పుడు ఈ
అవునండి అలాగే తీసుకుంటారు
ఒకరిని చూసి చుప్ అంటే ఇక్కడ ఎట్లా అంట్ అంటే ఒకరు చూసుకుని అంటే ఈ జనరేషన్ మొత్తం ఒకరిని చూసి నేర్చుకుంటున్నారండి అ
అవునండి పాజిటివ్ ఏది ఉంటే అది తీసుకోవట్లేదండి జనాలు నెగిటివ్నే తీసుకుంటున్నారు
ఆ అవును
ఎలాగంటే ంట ఒకరు హెల్మెట్ ధరించ చాలేదు అంటే వాళ్ళకి చెప్పాలి ధరించాలి అని చెప్పాలి అది వదిలేసి నువ్వు వాళ్ళే ధరించలేదు మేము ఎట్లా ధరించాలి అని వాళ్ళు వాళ్ళని క్వశ్చన్ చేయండి అన్నట్టు మాట్లాడతారు వ్
నిజంగానే చాలా నాకైతే నిజంగానే అసలు ఈ యాక్సిడెంట్లు అయితే నాకు నిజంగా తెలుసు కుంటే చాలా భయం వేస్తుంది అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఇంట్లోనే ఎవరైనా బయట ఇంటికి వెళ్తా అంటే అప్పుడే భయ వేస్తుంది వీళ్ళు పోతున్నారు బయట అంటే ఎప్పుడు వస్తారు సర కొంచెం రావడం లేట్ అయినా టెన్షన్ అయిపోతుది ఇంట్లో అట్ల అయిపోతది చూడండి ఇప్పుడు వాళ్ళు ఎంత సేపుకి వస్త ఏమి ఎలా అని ఆలోచించుకుంటూ కూర్చుంటామా అదొక టెన్షన్ మళ్ళీ ఇంట్లో వాళ్ళకి మళ్ళీ రా కొంచెం లేట్ అయినా వాళ్ళకి కేేమైందో ఏ మో కా ఎందుకు రాలేదని ఎన్ని కాల్ చేస్తారు ఇంట్లో అయితే వాళ్ళకి మళ్ళీ
అవునండి ఇంకొకటి ఏమంటే మనం ఎంత జాగ్రత్త త్తగా వెళ్ళిన కూడా ఎదుటి వ్యక్తి కూడా అలాగే అంత అంత జాగ్రత్తగానే రావాలండి
అవును అవును
ఒక పక్క నుంచి మనం మంచికి వెళ్తుంటే అది ఒక్కటే సరిపోదండి అటు సైడ్ నుంచి వచ్చే వ్యక్తి కూడా అంటే ఎలాగంటే నిదానంగా రావాలి మనలాగే ఆలోచించుకుంటా రావాలి అప్పుడు మనకు కొంచెం సెక్యూ గా ఉంటుంది ఉంటుంది అంటే వాళ్ళు కూడా నిదానంగా వస్తున్నారు మనం కూడా నిదానంగా వెళ్ళాలి అని
అలాగే అంద్ర కంపల్సరి నిజం ఖచ్చితంగా అందరూను హెల్మెట్ ధరించ చాలండి లే లేకపోతే ఎందుకంటే అది మన సేఫ్టీ కోసమే కదండి ఉండేది హెల్మెట్ అనేది వేరే వాళ్ళకి ఎవరు కు ఇది చేస్తదని కాదు అది మన సేఫ్టీ కోసం ఉన్న ఇప్పుడు మనం ధరించుకొని
అవునవును అవునండి ఇంకొకటి ఏమంటే అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వరండి
ఆ మళ్ళీ ఇంకా అది ఇంక అట్లా చేసుకుంటూ పోతే ఇప్పుడు సడన్ గా అటు నుంచి వచ్చు చేవి సిగ్నల్ ఉండేవి అన్ని అట్లా పోతుంటే వీళ్ళు మిడిల్ లో వెళ్ళిపోతే ఆక్సి యాక్సిడెంట్ గాకా ఇంకేం అయితది చెప్పు
అవునండి అదే
వాళ్ళు రూల్స్ పాటించి వాళ్ళు అన్ని రూల్స్ పాటిస్తే ని నిజంగానే అన్నీ అన్నీ యాక్సిడెంట్లు అవ్వవండి నాకు తెలిసినంత వరకు ఉ
కానీ వాళ్ళు వినరు కదండి మనం ఎంత ఈ గవర్నమెంట్ నుంచి ఎంత ఫైన్ పడినా కూడా పడితే పడుతుందిలే మనం చేసే చేస్తాము అన్నట్టే బిహేవ్ చేసు తరండి
అవునవును
హ్మ్ మీరు రీసెంట్ గా ఏమన్నా అలాంటివి చూసి తరండి
అయ్యో మొన్ననే అండి ఇక్కడ నేను ఉండే నా ఉండే దగ్గర ప్లేస్ దగ్గర జస్ట్ చిన్న యాక్సిడెంట్ అండి అది ఎట్లా అసలు తెలుసా అంటే ఏమంటే కారు మళ్ళీ స్కూటీ రెండు డీ కొన్నాయి కానీ మనిషికి ఏమి కాలేదు ఎవ్వరికి రాలేదు వచ్చిన రాంగ్ రూట్ లో వచ్చిండే వాళ్ళే ఆ పై చేయి చ చేస్తున్నారండి అంటే మీదే తప్పుంది అన్నట్టు అక్కడ అట్లు ఎట్లుంటది చెప్పు అసలు స్కూ వచ్చి రాంగ్ చేసిందే కాకుండా వాళ్ళు కో జూనియం చేయడం ఎందుకు రండి మల్లి
హ్మ్ నేను రీసెంట్గా ఈ రోజు కూడా అండి నేను ఆఫీస్ కే వెళ్ళసి వస్తున్నాను ఎలాగం హారన్ కొట్టకుండా వచ్చేసు తున్నారు హారన్ కొట్టాలి కదండి ఇప్పుడు హెల్మెట్ హారన్ కోట్ టాలి హెల్మెట్ ధరించాలి ఇవన్నీ రూల్స్ పాటించరు మళ్ళా ఏమన్నాంటే మీరు ఫోన్ చూస్తుంటారు అంటారు మనదే తప్పు పన్నట్టు చూపించేస్తారండి ఉ వాళ్ళేమి బండ్ల మీద కూర్చొని పోతుంటారు మంచిగా కానీ మనం అట్లా కాదు కదండి నడుచుకొని ఎళ్తాము న నడుచుకొని ఎళ్ళేటప్పుడు వాళ్ళొచ్చి గుద్దేస్తే వాళ్ళు జస్ట్ కింద పడిపోతారు కానీ మనం అలా కాదు కదండి మన గాయాలు తగులుతాయి మళ్ళా నాకే యాక్సిడెంట్ అయిందండి రీసెంట్ గా ఏమైందంటే ఆపోజిట్ పర్సన్ కార్ లో వస్తున్నారు మేము ఆటోలో కూర్చొని ఉన్నాము వచ్చారు వాళ్ళు ఓర్ అటాక్ చేయడానికి వెళ్ళారు గుద్దేసినారు మా ఆటోని మా ఆటో బోల్తో పడిపోయిందండి
అయ్యో ఏం కాలేదండి అయితే మీకి
ఎవరికి ఏం కాలేదండి చిన్న చిన్న గాయాలయినా అంతే కానీ ఏమంటే అటు సైడ్ నిన్ నుచి వచ్చినోళ్ళు మళ్ళీ నటిస్తున్నారండి వాళ్ళకి ఏదో అయిపోయినాయి అన్నట్టు నటిస్తున్నారండి
అవునండి
ఆ ఫస్ట్ దిగేస మంచిగా ఓచ్చారు ఓచ్చిన తర్వాత బానే అందరినీ చూసినారు తర్వాత అమ్మ అమ్మ అని కాళ్ళ నొప్పులు అన్నట్టు వస్తున్నారండి మళ్ళా
అవునవునండి
అతే ఒక్కొక్కరం రెండు వేలు మూడు వేల అయిందండి మాకు హాస్టల్ స్పిటల్ కరుచు
అయ్యో చూడండి ఎవరో చేసిసిన తప్పు వల్ల
డబ్బులు ఓకే మన ప్రాణాలకి ఏమన్నాయింటె అండి
అదే మరి ఎవరో చేసిన తప్పు వల్ల శిక్షణ ఎవరు అనుభవిస్తారు చూడండి అదే స్టోరీ ఇక్కడ సమాజంలో జరిగేదిప్పు ప
ఒక్క నిమిష కొంచెం లేట్ అయితే ఏం కాదండి ఇప్పుడు మళ్ళా ప్రాణాల మీదకి వస్తే మనకే కదండడి ప్రాబ్లం అయితుంది
అవును
వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ ప్రాణం ఒక్కటే కాదు కదండి ఎదుటి వ్యక్తి గురించి కూడా ఆలోచించాలి మనం ఇంత వేగంగా వెళ్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి ఆటు సైడ్ నుంచి కూడా వ తింటారు నిదానంగా వచ్చినా కూడా మనదే తప్పు ఉంటుంది ఫాస్ట్గా వెళ్ళి గుద్దేస్తాము
లేదో లేండి దాని గురించి ఎక్కువ మాట్లాడ కూడా నాకు అంతగా అసలు ఎందుకంటే
భయం ఏస్తుందండి అసలు అసలు యాక్సిడెంట్ అని అవునండి థ్యాంక్ సో మచ్ అండి అంటే నాకు తెలిదు ఇంత అని, యాక్సిడెంట్ గురించి మీరు కొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడెప్పుడు మంచిగా టిప్స్ ఫాలో అవ్వాలి అని
థ్యాంక్ యూ సో మచ్.
థ్యాక్ యూ అండి.
బాయ్ అండి.
సరే అండి.